ఆ
చెప్పండి హలో
మీరు రీసెంట్ గా ఎటన్నా టూర్ కెల్లారా
ఆ వెళ్ళాన్ వెళ్ళాము
ఎక్కడికి ఎళ్ళారు.
మేము తిరుపతికెళ్ళాం.
తిరుపతికెల్లారా నేను కూడా ఎళ్ళను, తిరుపతికి
హ్మ్
తిరుపతి ఈ ఉ అదే చెప్తాన్న ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి ఎల్ స్టేషన్ దిగిన తర్వాత తిరుపతి, రేణిగుంట కూడా దిగచ్చు. అక్కడ కూడా బయట బస్సు ఉంటాయి తిరుపతి తిమాలోకి వెళ్లాలనుకుంటే డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి తిరుపతి వుంటాయి తిరుమలకి వుం
హ్మ్
రైల్వేస్టేషన్ దిగిన తర్వాత అక్కడ విష్ణు నివాసం అనే ఉంటుది. విష్ణు నివాసం దగ్గరికి మనం స్టేషన్ నుంచి వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది. అంటే అక్కడికి మనం నడుచుకుంట వెళ్లినాక తిరుమలకి త వెళ్లడానికి బస్సులు ఉంటాయి.
ఉ మేము కూడా అట్లనే వెళ్ళేనం
అక్కడికి నైంటీ రూపీస్ అప్పు అప్పండ్ డౌన్ అయితే వన్ సిక్స్టీ తీసుకుంటారు. జస్ట్ మీరు వెళ్ళాలంటే తొంభై రూపాయలు తీసుకుంటారు.
ఆ
అక్కడికి వెళ్ళిన తర్వాత
ఉ
ఆ బస్ ఎక్కి మనము ఇప్పుడంతా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో రీచ్ అయితం తన్మళ కాకుంటే ముందు మనకి ఇక్కడ అలిపిరి దగ్గర మనకు చెకింగ్ అనేవి ఉంటాయి. అ అలాగే సక్కిన్ మొత్తం స్కాన్ చేసుకోవాలి. మనలాగే బో కూర్చిన తర్వాత ఇక మొత్తం ఇదంటే వన్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ లోపల అయిపోది. వన్ అండ్ హాఫ్ అవర్
హ్మ్
తర్వాత తిరుపతి తిరుమల చిన తర్వాత స అక్కడమణ కోర్వం పోగి అంటే ఆ సిఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ మనము ఇస్తే వాళ్ళు రూమ్ ఇస్తారు ఇక్కర లేక్ ఉంటే మనం రూమ్ కోసం అప్లై చేసుకోవచ్చు
హ్మ్
రూము డిస్కషన్ చే
తొందరనే వస్తార
సర అంటే ఫైవ్ సిక్స్ అవర్స్ పడతది
అవును
రము అలో ఒకటి కావాలంటే ఒకేళ మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నా అ అవి టికెట్స్ అనేది టూ మంత్స్ ముందు రిలీజ్ అయితాయి ఆ టికెట్స్ రిలీజ్ అయిన సాయంత్రం ఏమో రూమ్స్
హ
అవిధంగా హేయ్ అలోకేట్ అయితే అలోకేట్ అయినాక మనం చే కాలజ కొన్ని సెకండ్లలో అయిపోతాయిర కొన్ని నిమిషాలలో అయిపోతాయి ఒకవే రూమ్ ఉండేదింటే మీకు అక్కడది జచ్చంద అక్కడ సియర్ ఆఫీస్ లో మనం స్కాన్ చేసుకుంటే తెలుస్తుంది తెలిసినాక మనం క్కథంచి వెళ్లి ఆ కాటేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఆధార్ కార్డ్ తీసుకొని మెంబర్స్ మ కు కీ ఇస్తారు ఆ రూము మ నేము అప్లై చేసుకున్నప్పుడే మనకు ఫైవ్ హండ్రె ఎస్ట్రా డిపాజిట్ అండి రూమ్స్ క అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా
మ్
కింద తీసుకుంటే అండ్ ఎక్కువ అమౌంట్ తీసుకుంటే మళ్ళీ మనకి మనకి రోజుకి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ మనము చెక్ ఇన్ అయిన తర్వాత ఆరవ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వన్ మినిట్ తాటినా కానీ మళ్ళీ హండ్రెడ్ రూపీస్ మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ అమౌంట్
హ
అమౌంట్‌లో కల హండ్రెడ్ రూపీస్ పడ్డాయ్ తర్వాత ఒక రోజు కావాలనుకుంటే పోడిగించుకోవచ్చు
ఉమ్
వన్ డే టూ డేస్ ఓకే ఈ అతి విదేసీ అనేది ఉండడమే కద
అ
అక్కనే ఆ అక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు సప్తగిరి అంది అనుకో అక్కడ నుంచి వెళ్ళి మనకు టెంపుల్ దగ్గర సప్తగిరి గెస్ట్ హౌస్ వేరే కాంచెలు చాలా దూరం ఉంటుది అది అయితే బెస్ట్
ఉమ్
ఒక్కేల మీ కు అది ఇట్లా వచ్చేరుంటే అక్కడ నుంచిల్ళి హఫ్ కిలోమీటర్లు నడిస్తే మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ టికెట్స్ అది ఏ ఉంటది అక్కడ చెల్లి మనం ఒక టూ అవర్స్ లో దర్శనం అనేది ఉంది క్స్ దర్శన కల్లు టప్పు ఆధారకార్డ్ పట్కాపోవాలి ఆధార్ కార్డు బధ టికెట్ ఉంటది కదా అది పట్కాపోవాలి ఎవరితోనే వెళ్తునే రూమ్ ఇస్తారు ఫ్యామిలీతోని మనం వెళ్ళినప్పుడు సింగల్గా ఉంటే లాస్ట్ శని తీసుకోవచ్చు
హుమ్
అక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనమయిన తర్వాత ఒక లడ్డు ఇస్తారు లడ్డు కౌంటరకి వెళ్ళాలి మన ఎంతాని పోను ఆఫ్కోర్స్ అక్కడ స్కాన్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ అనుకోవచ్చు అక్కడిస్తా దాని తర్వాత ఎందుకంటే ముందు నే మర్చిపోయిన వరాహ స్వామి ఉంటది అక్కడ దర్శనం చేసుకోవాలి ముందు రోజు చేసుకోవచ్చు అదే రోజు చేసుకోవచ్చు నో ప్రాబ్లం
హుమ్
దర్శనంకోక మంది
హుమ్
అక్కడి నుంచి వెళ్ళి మనకు వేంగబామ సత్రం అనేది ఉంటది అన్నదాన సత్రము అక్కడ మనము లంచ్ బాగుంటుంది లంచ్ చేయచ్చు మార్నింగ్ టిఫిన్ ఉంటది
హుమ్
మధ్యాహ్నం ఆఫ్ లంచ్ ఉంటది వన్ అవర్ బ్రేక్ ఉంటది అక్కడ తిన్న తర్వాత ఇప్పుడూ అయితే ఏమన్నా మనక ఏమన్నానా రాసింటే కొనుకోవచ్చు
ఉమ్
ఇంకా అక్కడ తినడానికి చాలా ఉంది శ్రీవారి పాదాలు ఉంటాయి చెక్కతిదమ ఉంటది ఆకాశ గంగ ఉంటాది ఆ దెబ్ ఆడ తీర్థం అనేది ఉంటుది ఏ పదిది అంటే కొద్ది శివాయ లోపట చానా
హ
ఆ దాని తర్వాత బవి నశనం ఉంటుంది అక్కడ స్నానం చేయొచ్చు
ఉ
ఈ పళీ టూర్ వన్ సెవెంటీ రూపీస్ ఏమ ప్యాకేజ్లో ఉంటుంది. వాణి మనం వెళ్ళచ్చు
హుమ్
తర్వాత పప్ప పోయినష్టం సపరేట్
హుమ్
లాస్ట్కు ఉంటది మళ్ళీ అక్కడి నుంచేళ్ళి
ఉమ్
మనము ఇక్కడ ఇంకేమన్నా ఆ టెంపుల్స్ చుట్టు తిరగచ్చు చాలాగుంటది టెంపుల్ ము హనుమాన్ టెంపుల్ ఉంటది అక్కడ చూడొచ్చు అక్కడ కొబడి తిన కొట్టచ్చు అదే ఇకా మీకు పక్కపంటి క్యాలెండర్ సమ్ముతారు టెంపుల్ డాక్ సైడ్ ఏమో అగరాబట్టిస్ సమ్ముతడు పక్కవంటీ లడ్డూలు ఉంటాయి
హ
మార్నింగ్ అయితేనేమో వాడేన ఎదురొత్తే హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటది అది
హ్మ్
ఇగ ఈవినింగ్ అయితే మీకు దోశ అనేది దొరుకుతది.
హ్మ్
ఎక్కడ పడితే అక్కడ మీకు మినరల్ వాటర్ అనేది ఉ అందులో ఇబ్బంది ఏముండదు. ఆ
హ్మ్ మేము వెళ్ళినప్
అన్ని కంప్లీట్ చేసుకోని అంటి వేసుకొని మనం అంత అయిపోయిన తర్వాత రూమ్ చెక్ ఔటై చేసుకోవచ్చు చేసుకో అన్నాంక అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత అడ తిరుమల బస్ స్టాండ్ ఉంటుంది మీదినే ఇవ సి ఆర్ ఆఫీస్ ఎనకాల అక్కడ కి వెళ్ళిన తర్వాత మనము తిరుమల తిరుపతికి వెళ్ళడానికి బస్సులుంటాయి తిరుపతి స్టేషన్ ద్వారా అక్కడ దించవచ్చు లేదా ఇ తిరుపతి బస్ స్టాండ్లో కూడా దిగొచ్చు
మ్మ్
అక్కడ నుంచి వెళ్ళి మనం రైలు వెళ్ళాలంటే రైలు స్టేషన్ కి ఆ రైలులో సొంత ఊళ్ళకి వచ్చారు రావచ్చు
హ
ఈ విధంగా బడ్జెట్ మనకు మనిషికి ఒక టూకేలో అయిపోతది. రెండు వేలలా ఇలా మనం వెళ్ళి రావచ్చు తక్కువ లాచేసుకో ఇంక మా ఫ్యామిలీతోని వెళ్ళినప్పుడు మాకు టూ మనిషికి పూకే అయింది.
ఊహూ
ఇంకా చాలా అక్కడ ప్రదేశాలు తిరగడానికి ఉంటాయి కానీ ఇగ మనము ఆ పోయిన తీరు చాలా చుట్టుపక్కలు చాలా ప్రదేశాలు ఉంటాయి.
కింద
చూసారా అట్ సైడ్ మీకేమైన్నా ఇష్టమా చెప్పండి అట్ సైడ్
మేము టెంపుల్ టెంపుల్ తర్వాత ఇప్పుడు మీరు పైన చూసిన శ్రీవారి పాదాలే చూసినాం కింద అమ్మవారి టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుపతిలో తర్వాత అక్కడా ఆ అక్కడ నుండి మనకి శ్రీ కాళహస్తి తులు బక్గ అ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటది బస్సెస్ ఉంటాయి
ఓకే అండి థ్యాంక్ యూ